ఏం జెస్తున్నావ్
ఏం జేయల
చెప్పండి అండి మాట్లాడేది సువర్ణ
తెలుసు
నీకు ఎట్ తెలుసు మె ఈ నెంబరు
తెలు సువర్ణ ఏం జేస్తున్నావ్
నీకు ఈ నెంబర్ ఎలా తెలుసు
ఎక్కంటి సింధు
ఓకే
అంటే నువ్వె కద్దా
ఆ నేనే నాన నేనే నాన
మరి
కొంసేపు ఏడిపిద్దాం అనుకున్నానే ఛా
అంత వద్దులే చెప్పు
ఏం లేదు
మ్
అంటే నీకు వచ్చిద్దా రాదా కాల్ అని చెప్పి చేసినాను
ఉమ్
ఉమ్
దిను ఓకే చెయవా
ఉమ్
ఓకే చేసి పంపించవా అంట్న్నా
ఏం ఓకే చేసి పంపించాలి
ఇప్పుడు మాట్లాడుతున్నావ్ గదా కాలు
ఆ ఆటోమేటిక్గా ఓకే గొట్టాలి
అదే అంటే నెన్ నచ్చపోతే మళ్ళీ ఓకే కొట్టవా అని అంటున్
మ్ హు అత్తంటె కొడతాను
మొత్తం ఎన్ని మినట్స్ మాట్లాడాలి
మొత్తం ఇరవై సార్లు మాట్లాడాలా
ఇరవైసాలు అదే ఎన్ని నిమిషాలమ్మా
ఎంతో వన్ మినటో టూ మినట్సో
ఉహు
ఉమ్
చెప్పు
ఎప్పుడెళ్ళావ్ పీజీకి
ఆ పిల్ల ఫై కొచ్చింది
ఓవర్ యాక్షన్ చెసి పరిగెత్తావ్
మే ఆమ్మే గద మే వచ్చేసెయ్ అనింది
ఆ మళ్ళీ కూడా కాల్ చేసింది పక్కనే ఉన్నా అని
ఎప్పుడు
నువ్ వాష్ రూమ్ కెళ్ళినప్పుడు
ఎందుకు కాల్ చేసింది
దివ్యా
అదే ఎందుకు కాల్ చేసింది
ఆప్ ఆప వచ్చేసినాం మంజు అని కాల్ చేసింది అ పిల్ల వాష్రూమ్కి వెళ్ళింత ఇంగ వచ్చేస్తది ఏం చెప్ప
ఆ కదా ఫైవ్ కొచ్చింది
ఉమ్ అంతసేప్ ఆడ కూర్చోనున్నవా మ్మ్
ఏం జేస్తున్
సప్మన్
కట్ జేవా నిన్ జేస్త
ఓకే
ఉమ్